హలో!
ఆ హలో
హలో మేడం హ్మ్ బాగున్నా మేడం మీరు బాగున్నారా
బాగున్నాను ఏం చేస్తున్నారు.
ఏం లేదు మేడం ఖాళీగా ఉన్న మీరు
హ్మ్ ఖాళీయే అండి తిన్నారా!?
ఆ తిన్నాం మేడం మీరు
ఆ తిన్నాం సార్
ఆ మాది ఈరోజు బిర్యానీ చేసింది మా మేడం
అవునా
మీది
మాది ఈరోజు ఫిష్ అండి
చాపల కూరండి ఏ షాప్ మేడం ఏ షాపా
న చాపల పేర్లు ఎక్కువ తెలవడండి
అల్లా శాప బొద్దునా అని అడుగుతున్నా మేడం
బొచ్చు
బొచ్చ నా
హ్మ్
బయటా ఎట్లుందండి కాపుకు
కేజీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఉన్నట్టుంది
బో మా దగ్గర నూటఎనభై రూపాల్ నడుస్తుంది మేడం మా వరంగళ్ల
హో అవునా
హ్మ్ ఇక్కడ్ నూట ముప్పైయేనా
ఆ అంటే మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం తక్కువకి ఇచ్చిర్రు
ఊహూ
హు
తిన్నారా మేడం మరి ఆ ఇంకా తినలేదు మేడం మళ్ళీ ఒగ రౌండ్ బిర్యానీ ఏయలే మేడం తినాలె
అవునా
మీరు
ఊహు హ్మ్ మేము తిన్నామండి మీరు చేయొచ్చా అండి వంటలు
వా
మీకు చేయొచ్చా అంటున్న
ఆ నాకు చేయొచ్చు మేడం ఆల్ కర్రీస్ వండుతా మేడం నేను
అవునా
హ్మ్ ఏ హీరో
ఆ నాక్కూడా వంటలు చేయోచ్చండి
ఊహు ఏమ మీకు ఫేవరెట్ కర్రీ ఏంటిది మేడం
నాకు ఫేవరెట్ ఫిష్ అండి
ఊహు ఫిష్ ఫ్రై ఫ్రై చేసుకుంరా
ఆ చారే కర్రీ ఆ అండి
ఊ ఫ్రై చేసుకుంటే బాంటది గా మేడం
ఆ ఫ్రై కూడా బాంటది
హూ ఫిష్ బిర్యానీ కూడా చేస్తారు తెల్సా మేడం తిన్నారా ఎప్పుడైనా
ఎప్పుడు తినలేదు
మస్త్ ఉంటది మేడం నో తిన్నా మేడం ఒక ఐదు ఆరు సార్లు అయినా తిన్నా మేడం
ఆహ్ అవునా ఎప్పుడు తినలేదండి ఓహో
హ్మ్
ఇంకా మేడం మరి ఇంకెందుకు తిన్లే మేడం టైమ్ అయితుంది గద మేడం రెండు గం రెండున్నర గంట రొండు ఆఫ్టర్నూన్ తిన్నారా
హు
అవునా
హూ తినాలి ఇంకా అండి మరి ఇంకా ఉగాది ఎలా జరుపుకున్నారండి
ఉగాది చాలా ఆనందంగా జరుపుకున్నాను మేడం అందరితోని
అవునా
ఉమ్ మీరు
ఆ బానే జరుపుకున్నామండి
మీరు కూడా బాగానే చేసుకున్నారా ఏం స్పెషల్ తెచ్చు కున్నారు మేడం ఆ రోజు
మటన్ అండి
బా మటన్ అదెంత ఉహూ మాది చికెన్ మేడం
అవునా అంటే ఫెస్టివల్ కి భక్ష్యాలు చేసుకున్నారా మేం చేసుకున్నాం
చేసుకోలే మేడం మీరు
ఆ మేము చేసుకున్నామండి భక్ష్యాలు ఉగాది అంటే భక్ష్యాలు స్పెషల్ కదా అవి లేకుండా పండగ ఎలా ఉంటది
మీరే చేసుకున్నారా మేడం మీరే చేసారా
నేనే చేసాను
ఉహూ
ఉమ్
బే మరి ఇంకేం చేసుకున్నారు మేడం ఉ
ఆ ఉగాది పచ్చడి చేసు కున్నాము భక్ష్యాలు చేసుకున్నామండి
ఉమ్ ఫ్యామిలీ అందరు కలిసి ఉన్నారా మేడం
ఆ అవునండి
ఉహూ
ఇంకా
చెప్పాలండి మీరే
ఉమ్ మీరు మీ స్పెషల్ ఏంటిదండి మరి ఉగాది రోజు ఉగాది రోజు స్పెషల్ ఏంటిది మీది
మేము ఏముంది మేడం చికెన్ తెచ్చుకొని ఒక తంసప్ తెచ్చుకొని తాగి పండుకున్నా మేడం ఈ ఏం ఎంజాయ్ లేదు నార్మల్ ఎంజాయ్
ఆహా అవునా
ఉమ్
ఉహూ
ఉమ్ కర్రీ కూడా మీరే వండారా మేడం ఆ రోజు మటన్ కర్రీ
లేదండి మా అమ్మ వాళ్ళు వండారు
ఉమ్ ఎట్లా వండుతారు మేడం మటన్ కర్రీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయ్యరాదు మరి
ఏ కర్రీయా అండి ఫస్ట్ మటన్ ని మంచిగా క్లీన్ చేసుకొని దానికి ఉప్పు కార్ రం ఆయిలేసి కొంచెం అల్లం వేసి ఉమ్ మ్యారినేట్ చేయాలి చేసి న తర్వాత కొద్దిసేపు ఒక టెన్ మినెట్స్ అలా ఉంచి తర్వాత కర్రీలో ఆయిల్ పెట్టుకొని మిర్చి ఉమ్ మళ్ళీ మిర్చి వేసిన తర్వాత ఆనియన్ పేస్ట్ పసుపు వేసి మళ్ళీ బిర్యానీ ఆకు లవంగాలు అవన్నీ మసాలాలు వేసి అందులో కర్రీ వేసి ఉడకబెట్టాలి అన్నీ
అట్లా ఎంతసేపు వరకు ఉడక పెడతరు మేడం
అం ఉడికెంతవరకు ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ దాకా
ఇది ఇది నిజమేన మేడం అప్పుడు మటన్ ఉడకదు మటన్ ఉడకదు ఇంత మటన గే ఎత్తె ఉడుకుతుదనీ అంటున్నరు అది నిజమేనా
ఆ ఎప్పుడైన మటన్ ఉడకోకపోతే అందులో కొంచెం మామిడి ఆకుగానీ ఏదన్న వేస్తే వేరే ఏమన్నా ఏస్తే ఉుడుకుతయి అం
ఇది కూడ పోస్తరట కదా మేడం చక్కర కూడ ఎస్తారట కదా
ఏమోండి నాకు తెలియదు నేను ఎప్పుడు విన్లేదు ఎప్పుడు ట్రై చేయలేదు.
ముందు మాగ్నెటు చికెన్ కదా మేడం చేసేది మరి చి మటన్ కూడ అలా చేస్తారా
ఆ ఏంటి
చికెన్ కి చేస్తరు కదా మేడం మ్యాగ్నెట్ మరి మిర్చి మటన్ కూడ అంటున్నారు.
హ్మ్ మటన్ కూడ చేస్తరు బాగుంటది.
బాగుంటద మటన్ బిర్యానీ తిన్నార మేడం మరి
తిన్లేదండి
హు మటన్ కూర బాగుంటది కదా మేడం చికెన్ కంటే మంచిగ
ఆ అవును మటన్ కర్రీలోకి బగార రైస్ చేసుకుంటే ఇంకా బాగుంటుది
బోటు బోటు బోటి అంటే ఇష్టామా మోటన్ అంటే ఇష్టమ మేడం మీకు
ఓన్లీ మట్టనే తింటానండి బోటీని తినాను నేను ఎప్పుడు టేస్ట్ చేయను బోటీ
ఆ బో అది బోటీ అనేది చాల ఆరోగ్యానికి చాల మంచిది మేడం కాళ్ళు చేతులు కూడ తింటే బొక్కలు అనేది గట్టిగ ఉంటాయి
అవునా అండి
మటన్ కంటే ఈ తినండి బోటి తినండి వెస్ట్ ఎ ద మటన్ ఆది
అవునా అండి
హు
హు హు ఇంకా సార్ మరి ఇంకా సమ్మర్ లో ఏమన్న ప్లానింగ్ ఉంద ఎక్కడికన్నా వెళ్ళడానికి
ఉన్నాయి మేడమ్ నెక్స్ట్ మంత్ తిరుపతికి మేడమ్ తిరుపతికి ఎలాలి
తిరుపతికా ఇట్ల టికెట్స్ బుక్ చేసుకున్నా
లేదు మనం డైరెక్ట్ వెళ్ళిపోవుడే
అవునా
హు మీ మీరూ వెళ్ళ లే మేడమ్
ఇంతకు ముందు ఒకసారి ఇప్పుడు ఏం ప్లాన్ లేదు
ఎప్పుడు పోతారు మీరు మరి తిరుపతికి
ఎల్లమండి తెలీదు హలో
ఆ మేడం
ఇంకా అండి ఇంక మీకు ఏ దేవుడు ఇష్టమండిఎక్కువ
నాక వినాయకుడు
అవునా ఇ వినాయక చవితికి వినాయకుని పెడతార అండి మీరు మీ దగ్గర
హు పెడతాం మేడం ఈ సంవత్సరం
అంటున్నా
ఆ పెడతాం మేడం చేస్తాం మేడం కూడ
అవునా
మీరు పెట్టి వచ్చారా వెళలా
ఆ మా దగ్గరలో పెట్టారండి కొంచెం దూరంలో ఉ పెడతారు ఏదన్నా ఇ మాకు వీళ్లు ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ కొబ్బరికాయ కొట్టేసి వస్తారు. దేవుని దగ్గర ఎలా ఉంటుది మరి వినాయక చవితి అప్పుడు మీ హంగమా బాగా ఉంటాదా,
హలో
మేడం ఆ హగామ ఉంటది మేడం,
అవునా ఎలా చేస్తారండి.
ఏముంది మేడం మా యూత్ గ్యాంగ్ అంతా ముందు రెండు రోజుల ముందు పందిలు వేసుకుంటాం, మంచి డెకరేషన్ వేసుకుంటాము బుగరెండు రోజుల ముందు వారం రోజుల ముందు వినాయకని బుక్ చేసుకుంటాం,
ఓ
పందిరి అంత డెకరేషన్ లో అయిపోన అదే రోజు వినాయకుని కోసం ట్రాక్టర్లు పోతాం ట్రాక్టర్ లా తీసుకొనోచ్చి ఆడ పెడతాం ఆడ పెట్టినాక అయ్యగారిని పిలిపించి, పీఠాలమీద దంపతులను కూర్చోబెట్టి పూజలు చేపించుకొని వినాయకుని స్టార్ట్ చేస్తాం మేడం అట్లా తొమ్మిది రోజుల వరకు జర చేసుకొని లాస్ట్ రోజు ఒ డిజే పెట్టుకొని ప్ర సోదలు పంపుకొని మంచిగా ఎంజాయ్ చేస్తాం మేడం ఆ తొమ్మిది రోజులు,
ఆహ
ఊ
ఇంకా లడ్డు పాడ్ లడ్డూని వేలం పాట.
హు లడ్డు కూడా వేలం పాటేస్తాం మే ఒకసారి అయి నేను లడ్డూకు వినాయకు కొనిచ్చినందుకు లడ్డు కొనిచ్చారు. సభ్యులు వినాయకుని వినాయకుడు పన్నెండు పిట్ల వినాయకుని కొనిచ్చాను మేడం
అవునా
ఓహో అవునా అండి
హుమ్ మీరు మేడం
మాది ఏమి ఉండదండి ఎక్కువ
ఉ
హలో
ఆ మేడం
ఇంకా అండి
చెప్పాలండి మేడం మీరే
అప్పుడు డీజే పెట్టుకొని నైట్ మొత్తం ఎగురుతారా అండి,
హు మేడలో ఉంటాయి మేడం పోట్ పోటి ఎగుర్తం మేడం ఇగా
ఓ అవునా
ఎగురుతారు.
ఉహు
ఉ మాట్లాడారేండి మేడం చెప్పండి
సరే అండి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అయినా అండి
పది నిమిషాలయితే బంద్ చేయాలా మేడం
అవునండి,
అవునా మీ మీకు నాకు తెలియనివి కొన్ని విషయాలు చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ మేడం.
ఓకే అండి
ఓకే ఓకే మేడం